హలో
వినిపిస్తుందా
ఆ
హు ఏం చేస్తున్నారు,
నేను ఏం చేయాలి అని ఆలోచిస్తాన
అవునా
ఆ ఏదో పని ఎత్తుకొని కో
తిన్నారా.
ఆ ఆఫ్టర్నూన్ తిన్నా ఇంకా నైట్ కి ఎక్కడికి పోవాల అని ఆలోయిస్తన్న మా బీజీ లో ఫుడ్ లేదంట.
అవునా.
పో ఐతే పోలా. వాళ్ళూ మా కాలేజి లో ప్రోగ్రామ్ పెడత అంటీ ఎవరు రారు అనుకొని వాళ్ళు ఫుడ్ పెట్టలేటట్లే.
అవునా అదేట్లాఐ. తే మరి.
చూడు, అసలు ముందే ఇంకా గ్యాస్ షార్టేజ్ వల్ల, ఆ ఇంకా వాళ్ళకి మేలె అని, అట్లే పెట్టేస్తున్నారు.
ఊ హ.
ఏం, ఏం ఫెస్టివల్ ఉంది, మీ కాలేజ్ లో.
మాది, అశు అని. ప్రతి ఇయార్ జెస్తారు, ఏదో కాలేజ్ పెళ్లిి లాగా జెస్తారు, చాలా బాగుంటుంది. ఆ ఎక్కడెక్కడ నుంచో వొస్తారూ, ఇక్కడ ఉండే వాళ్ళు పోరు. నా లాంటోళ్ళు కొంతమంది. పోతారూ.
ఇంట్రెస్. తింటే ఏదైనా, బ్యూటిఫుల్ కనిపిస్తది, ఇంట్రెస్ట్ లేనప్పుడు.
అవును, నాకు కూడా అంత, ఇంట్రెస్ట్ ఉండవు అవి.
ఆ అసలు, అది ఈ దూరం నుంచి చూస్తే బాగుంటది కాని, అలా దగ్గర ఆ సౌండ్ కీ.
తలనొస్తది అంతా. పెద్ద సౌండ్లు పెడ్.
ఆ ఇరిటేషన్ ఓస్. అదేదొ. క్షణంగా ఫ్యాన్ కింద రూమ్ లో కూర్చొని, లైవ్ చూడొచ్చు అని. మలయి పక్కన పెట్టేసాను. మీర ఏం చేస్తున్నారు.
నేను ఖాళీనే, ఏం చేయట్లేదు. రేపు ఇంగ. పండగ కదా, బయటికి పోయి తెచ్చుకుందామని ఏమన్నా.
ఏం పండగ అయితే ఏం తెచ్చుకుందాము.
అసల్ విషంకర్రలు.
మీరు ఎట్లా యేస్తారు పండగని.
మామూలు గ ఇంట్లో, పాటాలవన్ని కడిగి దేవునికి. ఇంకా. అ ఏంటిది
నైవేద్యం పానకం
వడ పప్పు అ వి చేసి ఈసన్కరల పెడతాం దేవునికి
విసన కర్రల
ఉమ్
విసన కర్రలు ఎందుకు
కుంటారు
ఆ మళ్లీ ఎప్పుడు పెడతారు
అవి దేవునికి ముఖ్యం
మేము అసలు ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు వాట్లో
అవునా
హ్మ్
ఓహో పేట్టాలవి కంపల్సరి ఇంటి ఎవరన్న వస్తారు కదా అప్పుడు ఇస్తారు వాళ్ళకది
మ్ హు
రేపు ఎవరోస్తే వాళ్ళకట్లా
ఎవరు రాకపోతే మన ఇష్టమా
ఆహా మీరు ఎట్లా చేస్తారు
మేము రజు విిజాన్కారు పెట్టనే పెట్టాం నార్మల్ ఫెస్టివల్ ఎట్లా చేస్తాము అట్లా చేస్తాము అంతే పూజ చేసుకుంటాం చేసిందే తింటాం అంతే
ఆహా రెండు పెడతాం అట్లా
హహ
ఆ
రేపు ఎవరు రాకపోతే అవి జన్కరాలు ఏం చేస్తారు
వాడుకుంటాం అంతే
ఓహో మీ మీరు ముందు నించ్చి ఇట్లే చేస్తున్నారా
ఆ ఎప్పుడినుండో ఇట్ల
హ్మ్
హ్మ్ ఎవరో ఒకరు వస్తారు కదా సాయంత్రం తాంబూలంకి పిలుస్తారట్లా
నాకు అది కూడా లేదు
మ్ హు
ఆ తాబూలంకి పీల్చలాడు అది కూడా లేదు
అవును
ఆ వరలక్ష్మి వ్రతం అప్పుడు మాత్రమే పిలుస్తారు అంతే ఇంకెప్పుడూ పిల్చ్ మ్
ఆహా
అ
మీర్ చేస్కోరా ఎవర్ చేస్ కోరా అట్లా
మా ఊర్లో ఎవ్వరు చేసుకోరట్ల అసలు నేను ఫస్ట్ టైమ్ వింటున్నా ఆ
ఆహ
అసల్ ఇదేందిది అనిపిచ్చింది.
హ్ హ్
మ్ హ్
ఏమో అదై తెప్పనుండో చేస్తున్నారు.
ఓ రె అంట్లే అట్లుంటేనే బాగుంటాయి. లేక్పోతే నార్మల్ ఫెస్టివల్ లాగే ఉంటది.
ఆ ఏంటి
అట్లుంటేనే బాగుం టది లేక్పోతే నార్మల్ ఫెస్టివల్లా ఉంటయి సో ఇట్లే బెటర్
హ్
ఉ
ఏం చేస్తారు మీ కాలేజ్ల ఫంక్షన్ కి రోజూ అంటే
ఈ రోజు శర్వానంద్ వస్తున్నాడు ఫుల్లు ధూమ్ధాం ఏస్తున్నారు. ఆ హీరో శర్వానంద్ ఆ ఇంకా ఇన్ఫ్లుయెన్జర్స్ ఎవరో వస్తున్నారు.
ఆహా
ఆ మరి అయ మా ప్రియా గోష్ తాంది. ఇన్ఫోసిస్ నుంచి ఎవరో ఆమె ఇన్ఫ్లుయన్సర్ అంట అయ్మ వస్తుంది. ఆ అట్లా కొంతమంది వస్సనార్ వాల్ ఏదో ఒకటి స్పీచ్చు ఎందో ఒకటి ఉంటది. అంతే
ఉహు
ఆ ల్లోభేష్ గుళ్ళాపీస్, స్పీచ్ మ్మ్
నాక్ హీరో వచ్చి ఏం చేస్తాడు.
ఏదో వచ్చి ఏదోశ్ ఆ అయప్పో, అంతే నార్మల్గా టైమ్ స్పెండ్ చేయడానికి వచ్చాడు. అంతే
ఉహాహ్
హ్మ్ దాని మళ్లీ వాళ్లకి డబ్బులిచ్చి ఆ లాస్ట్ టైమ్ హీరోయినే వచ్చింది. రాధిక
ఉహు
ఈ సారికి రోజ్నాల్
అవునా హీరోయిన్ వస్తేనే క్రేజ్ంతా
ఆ అవును
హీరో కంటే
కానీ హీరో వస్తేనే, క్రేష్ చెప్పాలంటే హీరోయిన్ వాళ్ళని ఓపెనింగ్ కి అట్లా పిలుస్తా అంటారు. కదా అట్లా అనుకుంటారు. హీరోస్సీ అప్పుడు అందరైత్ ఆ హీరోయిన్ కంటే ఓపెనింగ్స్ కి అట్లా పిలు ష్టాంటారు. కదా అట్లన్ కుంటారు. హలో ఇప్పుడు ఇన్ఫిషాందా, హలో ఇన్ఫిషోందా హలో హలో హలో వినిపియచ్చట్, విన్పిచట్లేదా హలో